హలో
హాయ్ అండి
హాయ్ అండి
ఉందా పర్లేదా
ఆ స్లోగా వస్తుందండి చిన్నగా వస్తుంది వాయిసు
ఆహా ఓకే ఏం చేస్తున్నారండి
హాలిడేస్ గా అమ్మవాళ్ళింటికి ఎళ్లార అండి
హా లేదండి కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే అందరం కలిసి ఇటు సైడ్ మీకు ఐడియా ఉందా తెలంగాణలో భద్రాచలం ఇటు ట్రిప్కి వచ్చామండి
ఓకే టే అండీ ఇక్కడ
ఆ ఫంక్షన్ కొచ్చాము ఇ ఎట్లా ఫంక్షన్ కూడా వచ్చాము కా అని చెప్పేసి ఒక టూ డేస్ ఇట్లా ట్రిప్ వేద్దామని చెప్పేసి ఇటొచ్చాను
ఓకే
ఇక అమ్మ వాళ్ళు కుడా ఇటే వచ్చారు ఇంకా అటెళ్ళడం కుదరలేదు వై వైజాగ్ అటు సైడ్
విన్నా అండి నేను కూడ ఇప్పుడు భద్రాచలం దగ్గర పర్ణశాల కూడా ఉంటాదంట కదా
ఆ చానా బావుందండి నేగూ ఫస్ట్ టైం చూడ్డం పర్ణశాల బావుంది అంతా ఎక్కడ చూసిన ఆ అవునండి రావ అమ్మవారి గుడి కూడా చాలా పెద్దగా ఉందండీ ఫస్ట్ లో ఫొటోస్ లో సెల్లలో చూస్తంటే చిన్నదినుకున్నా కానీ చానా పెద్ద గుడుండేది అది గోదారి గట్టునుంది గోదారి ఒక పక్కన ఉంది నా గట్టి మీద ఎల్తా ఉంటే ఇక ప పక్కకేమో అటు గుడుంటుంది చాలా బావుంటది ఇప్పుడేమో కానీ పుష్కరాలు జరుగుతాయటండి ఆ టైమ్ లో వస్తే చానా బావుం
అండి శ్రీరామనవమి టైఝ లో బాగుంటదంట కదా
చాలా బాగా చేస్తారండి తెప్పోత్సవం చేస్తారు ముక్కోటి చేస్తారు ముక్కోటి కూడా ఏమ మీకు ఐడియా ఉందో లేదో మరి ముక్కోటి రోజు తెప్ప అంటే ఇప్పుడు షిప్లాగా చేస్తారు తెప్పకి అంతా డిజైన్ చేస్తారు, దాని మీద లైటింగ్స్ పేల్స్తరు కదండి అసలు బాంబులు పేల్చి అందరు పోయేది ఆ తెప్పని చూడ్డానికి పోతారండి, చాలా మంది అయితే అంత బాగా బాంబులు పేలుస్తారు మన దగ్గర
ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చూస్తారంటే కదండి శ్రీరామ నవమి రో జు
నండి అసలు మనకి వెళ్ళడానికి అసలు ప్లేస్ ఉండదు, మనం వెళ్ళడానికి అసలు రాముని వారి దర్శించడానికి ఒక రెండు రోజులు ముందే బుక్ చేసుకుంటారండి, అసలు అంత ఎందుకండి దాని చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ మళ్ళ రిసార్ట్స్. మళ్ళా తర్వాత ఇప్పుడు మనకి ప్లేస్ కోసం అని చెప్పేసి అక్కడ మనం బుక్ చేసుకుంటాం కదా దర్శనానికి,
ఓప్పా ఆ పక్కన బల్లచలం పక్కన సరపకు ఉంది కదండి తెలుస ఐడియా ఉంది మేమ్ మీకు అక్కడ ఐటీసీ పేపర్ బోర్డు ఉంటుదంటా అండి చాలా ఎకరాలు ఉంటదంటగా చూసారా మీరు ఎప్పుడైనా,
ఆ అంటే మనకి తెలిసిన వాళ్ళు లేరండి ఇటు సైడు కానీ జస్ట్ విన్నాము బాగుంటుందని చెప్పేసి అంటే మనకి వెళ్ళగాడానికి పర్మిషన్ లేదట మా బావగారిని అడిగాము. మా బావగారు దాంట్లోనే పనిచేస్ తున్నారు జస్ట్ బయట నుంచి చూపించారు అంటే లోపలికి వెళ్ళనీరట ఎలో లేదట మనం ఒకవేళ వెళ్ళాలంటే దానికి పై నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలట.
ఓకే ఎంప్లాయీస్ వరకు వెళ్ళాలండి మిగతా వాళ్ళు వెళ్ళకూడదా
కే ఏదో రూల్స్ ఉంటాయ టండి దాంట్లో కొంచెం అంతా ప్చ్ అంటే మెకానికల్ కదా అండి అది, దానికి కొంచెం ఏమైనా ప్రాబ్లం అయినా కొంచెం బాగా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయట అండి, అంటే కొంతమంది అట్లా అప్పుడు వెళ్ళనిచ్చేదట ఫస్ట్లో తర్వాత కొంచెం అది ప్రాబ్ బ్లమ్ అయిందట ప్చ్ అంటే మిషిన్లు పా మిషన్లో కొంచెం ఏమైన్నా చేతులు పడ్డం ఇట్లాంటివి అవుతా ఉంటాయి కదా,
అవును అవునండి
అందుకని ఇక వే అంటే బయట నుంచి చూసాము ఇక్కడ గోదావరి గట్టులు ఉన్నా కదా గోదావరికి వెళ్ళామండి. మీరు గోదారిలో స్నానాలు చేస్తారా
పుష్కరాలు వచ్చినప్పుడు వస్తామండి
ఆ గోదారిలో స్నానం చేసాము అట్లే దీపం కూడా వదిలాము నీళ్ళల్లో ఈ అటు అక్కడే కొంచెం ఆ పిల్లలు ఏ ఇసుకలు ఆడుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు
వాటర్ అంటే ఒక ఎమోషన్ అండి ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కి ఎళ్ళినా గానీ మాకు ఎమోషన్ మనకి ఇప్పుడు చీరాల బీచ్ ఉంది కదా చీరాల బీచ్ కొత్తపట్నం బీ వాటర్ చూస్తే ఆది ఒక మనశ్శాంతి ఉంటుంది మనకి
అసలు ఎండాకాలంలో అయితే అండి వాటర్ వాటర్ కొన్ని చెరువులు ఎండిపోతున్నాయి కదండి ఎండాకాలంలో ఎక్కువ మనకి ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా మనం ఇట్లా వాటర్ ప్లేసెస్కి వెళ్ళడం చాలా బెస్ట్ అనిపిస్తుందండి నేను ఇట్లే కొంచెం ఇటు మారేడు మల్లె ఈ సైడ్ వెళ్ళాము మేము మొన్న రీసెంట్గా ఎట్లాగ వచ్చాం కదా అనేసి మారేడు మేల్లె వెళ్తేనండి మామూలు ఎండ కాదు
వాటర్ ఉన్నాయండి బాగా ఆక్కడ
ఆ లేవండి ఇప్పుడు మనకి కొన్ని వేప్ వాటర్ ఫా ఫాల్స్ అవి నాచురల్ వాటర్ ఫాల్స్ కదా అవి ఎప్పుడు అయితే వర్షాలు పడితే ఆ టైంలోనే వెళ్ళాలి మనం ఇప్పుడు ఎండాకాలంలో అవన్నీ కొంచెం ఎండిపోయి ఉంటుంది కొంచెం ఎండిపోయినట్టునే పైనుంచి వాటలు ఉంటేనే కదండి పైన మహారాష్ట్ర ఇట్లాంటి వాటిలు మనకి వాటర్ ఎక్కువ ఎప్పుడైతే వర్షాలు పడతాయో మనకెళ్ళి ఫుల్ వాటర్ ఉంటాయి ఇటు సైడే
అవునవును
ఇప్పుడు కొన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఇప్పుడు కొంత పార్కులలో ఫౌంటైన్స్ లాగా వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా క్రియేట్ చేస్తున్నారు ఇంగా నాచురల్ గా వచ్చే నాచ్ పెరిగుంటాయి కదండి చాలా బాగుంటాయి అవి ఆ వాటర్ కూడా అసలు ఎంత చల్లగా ఉ అయ్యో హ్
అవునండి ఇప్పుడు రీసెంట్ గా మా సిస్టర్ ఒక రామగుండం లో ఉందండి ఆవిడ కూడా ఒక ఒ ఒక వాటర్ ఫాల్ తీసుకునెల్లండి ఆండి చాలా బాగుంది వాటర్ ఫాల్
అవునవును ఇప్పుడు ఎండ కాలం లో బయటికి వెళ్ళాలి అన్న కూడా కొంచెం భయం వేస్తుందండి పిల్లలతో వాళ్ళు కొంచెం బాగా పిల్లలు కూడా ఫుడ్ ఒకటి తీసుకోవట్లేదు ఊరికే ఆట ఆట అంటున్నారు ఇక మొన్న హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది పిల్లలకి అసలు మీ పిల్లలు బాగున్నారా అండి
ఆ బాగానే ఉన్నా డిహైడ్రేట్ అయితున్నారు కదండి పిల్లలు సరిగ ఫూ ఫుడ్ తీసుకోక ఎక్కువ వాళ్ళు ఫుడ్ తీసుకోక ఊరికే వాటరు జూసేస్ లాగా తీసుకుంటున్నారు గానీ ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు తక్కువ క్కువ పిల్లలు మన పెద్దవాళ్ళకే తినబుద్ధి కావట్లేదు కదండడి ఈ సమ్మర్కి
మామూలు ఎండల అండి అసలు ఒక పిన్ నిండా మజ్జిగ తీసుకొని పోయాం అండి ఒక దాంట్లో నెమో కొబ్బరి నీళ్లు పెట్టుకోని పోయాను పిల్లలు కదా ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు మళ్ళీ అని చెప్పేసి ఫుడ్ ఇవన్నీ ఎట్టుకుపోయినా ఖచ్చితంగా క్యారీ చేస్తున్నా అండి ఖచ్చితంగా పిల్లలకి టోపీ పెట్టే వెళ్తాము క్యాప్స్ లేంది బయటికి వెళ్ళట్లేదు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుతున్నాము అయిన కీట్కి పిల్లలు కొంచెం డిహైడ్రేట్ అయిపోతున్నారు ఏంటంటే అండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వీళ్ళు ఎక్కువ కూల్ వాటర్ దాగుతున్నారు పిల్లలు అది కూల్ వాటర్ కూడా ఎక్కువ తా ఎవరు పెట్టారు కదండి ఫ్రిడ్జ్ లోయి
కూల్ వాటార్ తాగకూడదండి కుండ్లో వాటార్ తాగితే మంచిది హెల్త్ కి
కూల్ వాటర్ తాగడం వల్ల కూడా వేడి చేయడం జలుబు చేయడం ఇవన్నీ ఉంటాయి అందుకే కుండే బెస్ట్ అండి ఒకప్పుడు వాళ్ళ మంచిగా కుండలు లేకపోతే ఒక బాటిల్కి అయితే మా మామయ్య ఆ టైంలో వాళ్ళు ఒక బాటిల్కి చక్క ఇంకా ఒక అదేంటి ఒక క్లాత్ లాగా చుట్టేదండి ఆ వాటర్ అయితే ఎంత కూల్గా ఉండే వచ్చా ఇప్పుడు మార్నింగ్ పోసామ అనుకుంటే ఈవినింగ్ దాకా కూడా కూల్గా ఉంటాయండి అట్లా ఎప్పుడంటే ఎటు పోయిన ఐస్ క్యూబ్స్ ఐస్ వాటరు ఇ ఇక్కడ పోయినా వాటర్ దొరుకుతున్నాయి అప్పట్లో వాళ్ళకి అన్ని వాటర్ దొ కే కాదు కదా
అవునండి
అందుకని చెప్పేసి వాళ్ళు వాటర్ ఎప్పుడైనా ఇట్లా స్టోర్ చేసుకుని తీసుకెళ్లేదట
అవునండి ఒకప్పుడైతే ఒకప్పుడైతే కుండలే అండి ఫ్రిడ్జిలు ఏమి లేవు అప్పుడు
ఆ ఇప్పుడు వాటర్ బాటిల్స్ కు చూసారా అండి వేడి బాటిల్స్ థెర్మో బాటిల్స్ లో మనం వాటర్ పోస్తే ఆ వార్ వేడి వాటర్ ఎప్పుడు వేడిగే ఉంటున్నయ్ కొన్ని వాటర్ బాటిల్స్ లో కూల్ గా ఉండేటట్టు పోసు వస్ సన్నయ్ కొత్త కొత్తయ్
నేను కూడా విన్నానండి
ఆవునండి
పిల్లల్ని మనం ఎండకి తీసుకురాకపోవడం మంచిదండి నేను వెళ్ళ వచ్చానండి ఆల్రెడీ
ఓకే ఓకే ఏటు ట్రిప్స్ ఏం ప్లాన్ చేయలేదా
ఇప్పుడు సూ సత్పల్లికి వెళ్ళి కృష్ణుని గుడి ఉంది కదా అండి అక్కడికి వెళ్ళొచ్చాము
ఆహా ఓకే టెంపుల్స్ కెళ్తారా మీరు ఎక్కువ
ఇంకా అంటే మా అతయ్య గారు తీసుకెళ్ళారండి
ఓకే బాగున్ ఉంటదా అండి మా వాళ్ళు పిల్లలు కూడా వెళ్దాం వెళ్దాం అంటున్నారు
నెమలి అక్కడ ఫేమస్ ప్లేస్ అండి సత్పల్ దగ్గర నెమలి అని ఓన్లీ కృష్ణుడి గుడి ఉంటదన్నమాట
ఆహా ఓకే
ఆ కృష్ణుడి గుడి నుండే లోపల అక్కడికి వెళ్ళాము
వీళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే కదా మ ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా చూడానికినా వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు మనకి అదే లేకపోతే వీళ్ళకి స్కూల్ టైం అయితే ఉంటా ఉంటుంది బయటికి వెళ్ళి వచ్చామనుకో ఒక వన్ వీక్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలిమ్మా పిల్లలైతే
పక్కా అండి ఇప్పుడు పక్కా అండి ఇప్పుడు మనం పెద్దోళ్ళకే ఇప్పుడు ఎండకియేసి తట్టుకోలేకపోతున్నాం
మనం ఇప్పుడు బయటకి వెళ్ళాలని ఖచ్చితంగా వెహికల్ తీసుకొని పోవాలండి పిల్లలతో లగేజు వెహికల్ మనం కూడా ఇబ్బంది పడిపోతాం చానా ఇబ్బంది పడిపోతాం
వెహికల్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి మనం వెళ్ళేటప్పుడే
అవును అవునండి పిల్లలు కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారుని బయటికి తీసుకెళ్తే గానీ బయట ఏమైన్నా కొంచెం ఎండ దబ్బా ఇట్లాంటివి ఏమైనా తగిలే అనుకో అసలు కట్టుకోలేకపోతున్నారు
ఫుడ్ కూడా అండి బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో ఓకే రెడీ చేసుకున్న ఫుడ్ తీసుకెళ్తేనే వాళ్ళకు కూడా హెల్త్ కి చాలా మంచిది
అవును మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ తీసుకొని వెళ్ళాలి, బయట ఫుడ్ కొంతమంది పిల్లలకి మంచిగ పడతది కొంతమందికి పడదు
అవునండి
పిల్లలు కూడా మనం ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకెళ్ళాల చాలా మంచిదండి బయటికి వెళ్ళినప్పుడు
అవునండి ఇప్పుడు ఇంకోటండి ఫ్రూట్ జ్యూస్లు ఒకటి సబ్జాస్ ఇస్ ఒకటి సమ్మర్ లో ఇయడం చాలా మంచిది
అవును
పిల్లలు గూడా కొంచం మంచిగా హెల్తీగా ఉంటుండి మన ఇంట్లో ఫుడ్ పెట్టడం వల్ల బయట ఏ ఆయిల్ వాడతారో మనకు తెలీదు కదా
అవును జంక్ ఫుడ్ సు కూడా పెట్టకూడదండి అసలు ఈ సమ్మర్ సీజన్ లో
కానీ ఇప్పుడు పిల్లలందరూ జంక్ ఫుడ్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇంట్లో ఫుడ్ ఎవరు ఇష్టపడట్లేదు
అవునండి కానీ కొంచెం దాదాపు నేనైతే ఎవడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి పిల్లలు సమోసా సమ్ మంచూరియా ఇటు గప్ చూపు ఇట్లాంటివి చానా వరకు మనం ఎవాయిడ్ చేయాలట పిల్లలకి
పానీపూరి అంటే ఇంకా రెడీమేడ్ ఆచి పానీపూరి ఉంటది కదా అది తీసుకొచ్చి చేస్తున్నాను ఇంకా
ఆ అది మనం ఇంట్లో చేయడం బెస్ట్ అండి ఏదైనా
పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పానీపూరి
అవును అవునండి సరే అండి
ఓకే అండి మరి
ఒకవేళ మీరు కూడా ఏమన్నా ఇటు భద్రాచాలిమిట్ సైడ్ వద్దామంటే ఒకసారి నాకు కాల్ చేయండి మీే దగ్గరండి చూపిస్తాను మాకు తెలిసిన ప్లేస్ వరకు
ఓకే అండి మరి
ఆ ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
ఆ సరే ఓకే బాయ్
బాయ్